హలో ఏం చేస్తాండార్ రండి ఉ ఏం చేస్తన్నరు రు ఏం కథ తిన్నారా లేదా
తిన్నాము
ఉ ఏం తిన్నారు
తిన్నాం టిఫిన్ తిన్నాం
అవునా
ఏం మీకు కోల్డ్ గా ఉందా
కోల్డ్ ఏం లేదండి వేడిగా ఉంది
ఆ మరెందుకు దగ్గు తా ఉండరు
అంటే గాలి తీసుకునేటప్పుడు పొరపోయిందండి అందుకే దగ్
అవునా హాస్పిటల్ లో చూపిచ్చు కోండి ఒకవేలా నిమ్మేమన్న ఉండదాయేమొఅని
నేమ్మేం లేదండి అప్పుడు ఉన్నింది ప్రేమానంద్ డాక్టర్ ట్ర కాడకి పోయ్ నాము ఆయన పిల్ చే మత్ మాతర్లు యేసుకునే మాతర్లు మింగే మాతర్లు అన్ని ఇచ్చినాడు
ఉమ్
అవే వాడేసినం అండి కరోనా టైమ్ లో కూడా అవే మింగేసినాం
హ తగ్గిందా
చాలా బాగా పని చేసినాయండి అప్పుడు కరోనా టైం లో మాతర్లే మా పన్ చేస్నాయ్ కరోనా మా దర్దపులొక్కి రాలేదు
మంచిది మేము అవన్నీ వాడత ఉందా మాకు తెలిలేదు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని మాకైతే అప్పుడు కరోనా వచ్చ మళ్ళీ కంట్రోల్ గా ఉన్నాంలేండి. మళ్ళీ న్యం అయిపోయింది. హాయిగా ఉంటం
ఆ
హు ఇప్పుడు మీకేమి ఇబ్బందుల ఆ సార్ దగ్గరికి పోయేసి వచ్చినాక
ఆయన ధర్మాన బాగా పిల్లలలకు కానీ మాకు కానీ
దగ్గద
ఐదు వేలు తీసుకున్నాడండి.
ఫ్రీ న ఫ్రీ కాదు
కానీ నేను పది పదహైదు ఆస్ ట్లకు తిరిగి తిరిగి తిరిగి నా వళ్ళ కాకుండా లాస్ట్ లో ఆయనకి పోయి ఆయన కాడికి పోయినాను కాబట్టి ఉ తిట్టినారండి. బాగుంద్
ఇప్పుడు ఆయన బాగా చూస్తారండి మీరు మీరు పది మందికి చెప్తారా రెఫర్ చేస్తారా
ఆ చేస్తామండి. ప్రేమానంద్ మాకు ఫేమస్ స్టార్ రండి
అవునా ఆయన లోకల్లోనే ఉన్ తారా బయటూర్ నుంచి వస్
అంటే ఆయన కోడూరు ఆయన డీ ప కోడూరు నుంచి వస్తారు
కోడూరు
ఆ అవునండి. మాకు ఆ ఊరు మా ఊరు వాళ్ళ అన్ అంతా ఆయన కాడే చూపించుకుంటారండి
నీకెవరు చెప్పినారు ఆయన దగ్గరికి వెళ్ళ మనీ
మేం చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తీసుకుపోయినారండి. అప్పడు నుంచి మేము పట్టించుకోలేదు. అంత కోల్డ్ రాదు కదా అనుకున్నాం.
హూ మ్
మళ్ళ అది వచ్చేటప్పుడు ఇ అన్ని హస్
వేడినీలు తాగండి తెల్లవారు జాము లేసి వేడి నీళ్లు తాగి
తాగుతామండి.
దగ్గురాదు.
మాది నిమ్ము బాడీ అండి అందుకని కొం చెం ఏదన్నా చల్లగా, కాళ్ళకి తగిలిన ముఖానికి తగిలి ఆ అ వెం టానే వచెస్ట్
ఉమ్
దానివల్ల అట్లా అయిపోతుందండి.
ఏసి ఎక్కువలో ఏసి ఆన్ పెట్టుకొని ఉండకూడదు. లైట్ గా పెట్టుకోవాల కూలింగ్
ఇరవై ఆరులో పెడతామండి. మేము ఏసి అయినా గాని తక్కువే అది లేకపోతే కానీ పడలేదంటే పదేళ్ళు. వాడుతనే ఉండమండి. ఆ
ప్రేమానందు సార్తో.
చెప్పినానండి ఆయన ఏం లేదమ్మా నీకు అన్ని తిను నూక బియ్యం. స్ట్ ఎలర్జీ అంతే అన్నాడడి సీతాపాలం తిన్నచ్చ అ తినొచ్చు. కొంచెం లావు తగ్గు సార్లు
ఉం
తినే అన్నాడంటే అ
మీరు వెయిట్ లాస్ అయ్యే దానికి ఏం వాడ తరు.
ఆ
వెయిట్ లాస్ అయ్యేదానికి లావు తగ్గమన్నారు. కదా బరువు తగ్గేదానికి ఏం చేస్త న్నారు.
బాగా తిని తిరగండి సాలు. అంతకైనా మంచి వే లాదు లేదు
బాగా తింటే వయిట్ లాస్ అవుతారా వెయిట్ టస్తారా
అంటే ఎంత తినాలి అంత తినాలి కదండి త్తంగా తింటే సాలండి చాలు అన్నట్టు తిన్నామ న్నాడండి సాలన్నా కూడా ఎక్కువ తినద్దు అన్నాడండి
టైమ్ టూ టైమ్ ద ఇంటారా
అంతే అండి పొద్దున్న ఎనిమిదికి ఒకసారి తింటాము రా మధ్యాహ్నం ఒంటి గంటకు ఒకసారి తింటాము రాత్రి ఎనిమిదికి తింటాముండి మూడు పూట్లు తింటావండి కానీ ఒక పూట మాన ధవన్స్వస్స్తాండం కుదరట్లేదు హలో
ఆ కొంచెం గెట్ ఇటికి మాట్లాడండి
ఓకే అండి ఇంతకా కన్నా గ ఎట్టికి మాట్ లడన్
వినిపించలే ఏం మాట టవర్ సరిగ రాాలేదు
ఓ ఓకే ఓకే ఆటవార్ ఉ కొంచ పర్వాలేదండి బాగానే పని చేేస్తాంది
ఇప్పుడు మీ హెల్త్ బాగుండది అయితే మా కూడాడ ఎవరన్నా చెప్పి ఆ హేమానంద దా ఇప్పుడు దగ్గరికి వెళ్ళొచ్చు
ఆ వెళ అవును వెళ్ళొచ్చండి
హ
ప్రేమానంద క అడిగిపోవచ్చు అండి
హ
యినా బాగా చూస్తాడండి ఓ పిక్
మరి మీరు ఆ తినే ఫుడ్ కూడా మెయింటైన్ చేస్తారా
అట్టేం లేదండి అన్నిీ తినేస్తాం మేం నాకు నచ్చంది తప్ప ఇ త అన్నిీ తినేస్తాం నిర్ తిినరా హలో ఏడో వినపడతదండి మీ వాయసు మాకుెన పడలేదు
ఆ
హలోలో హలో
ధన్యవాదాలు
అకేనండి